హలొ ఏం చేస్తున్నావే
హ
ఏం చేస్తున్నావ్
ఏం లేదు మీరు
ఐపోయిందా రికార్డ్
లేదు ఇంకా కావాలి చేస్ రాస్తున్నా
ఇంకెప్పుడు రాస్తావే నువ్ తొందరాస్తే నేను తొందర వస్తా కదా
ఓస్తావా
హు మ్
వస్తా నువ్ ఎప్పటి వరకు ప్లాన్ చేస్నావ్ రావడానికి
నువ్వెప్పుడ్ రాస్తే అప్పుడే ఆ నెక్స్ట్ డే వచ్చేస్తా
అవునా
ఉమ్
ఈ మాట ముందే చెప్పాలే మరి నాకిప్పుడు చెప్తేట్లా ఇప్పటికీ కంప్లీంట్ చేసి కూసుందును అన్ని
అదైపోతె ఇంకొట్ రాసిస్తావా అదైపోతె ఇంకొట్ రాసిస్ త్తవా
ఉంటా అంటే రషిత్త
నువ్ రాస్తా అంటే నేనింకోటి పంపిస్తా రెండయిపోయిన్తర్వాత ఓస్తా రెండయిపోయినాంక ఒస్తా
అంటే ఎన్ని డేస్ ఉంటావ్ ఇక్కడ
టూ డేస్
సర్పోద్దా టూ డేస్
అ అక్కడ్కోచ్ఛినంక మనం చేస్కోచ్చ్ పెంచుకోచ్చు
పెంచుకోచ్చా
హు మ్
ఎందుకు మమ్మీ ని అడిగినావా
ఫస్టె ఎక్కువ్ డేస్ అన్ చెప్తే పాస్బుల్ అవ్వదు అడికోచ్చ్నాంక పెంచ్కోవాలి
ఆ హలో అ అన్య ఇగో ఎయిట్ వన్ ఫోర్
బ
త్రీ జీరో త్రీ
ఉ
హలో
హు మ్
చెప్పు
చెప్పు నువ్వే
చెప్పాలి నువ్వే అంటే ఇక్కడికోచ్చినాంక సెడ్ జెతావా మమ్మిని అచ్నంక్ ఇక్కడ డిసైడ్జేత్తవ మమ్మిని ఓకే అంటే ఓకే అనకపోతే
అదప్పుడ్ చూస్కునాం
ఉన్నదా నీకు
ఉంది
ఎపుడు పోతావ్ మరి
చూద్దాం అప్పట్ వరకు
అంటే ఇప్పుడ్ ఇంటికాన్నే ఇగ
లేదం మండే నాంచెళ్తా కాలేజ్కిి
ఉ మరి ఎప్పుడత్తవ్
నువ్వు రాసుడైపోయిన తర్వాత రికార్డ్ తీసుకోవడానికాని అని చెప్పి వస్తా కదా నేను
పోతావ్ కదా మల్ల కలేజ్ ఉందిని
అదప్పుడు చూసుకుందం తియ్యో
ఏమో నాకు డౌటే
నువ్వయితే ఫాస్ట్ గా రాయి కంప్లీట్ చేయి మొత్తం
ఎప్పుడుంది సబ్మిట్
పర్ఫెక్ట్ డేట్ ఏం లేదు కానీ కొంచం ముందు కమ్ ఏదేంటి ముందు సబ్మిట్ చేస్తే ఎక్కువ మార్క్స్ ఇస్తామని చెప్పింది మేడం
అవున
ఉమ్ ఇంకా అందులో నేను కొంచెం అక్ టీవ్ ఉంటున్నా కదా క్లాస్ లో నా మీద కొంచెం హోప్ నేను కొంచెం యాక్టివ్ ఉంటున కదా క్లాస్ లో నా మీద కొంచెం హోప్స్ ఎక్కువ ఉన్నాయి
అంటే నీ మీద హోప్స్ ఉన్నంత మాత్రనా ఇప్పుడు నేను రాసిస్తే నువ్ నువ్ రాసినట్టు ఫోజు ఆ ఫోజు లో నీకు ఇప్పుడు ఎక్కువ మార్క్స్
అంత లేదు నేను చెప్తా కజిన్ తో రాపించిన అని
అవునా
ఉమ్
నాకు డౌటే
వా వాళ్ళు చెప్పిన్లు ఆల్రెడీ మీరు వేరే ఎవరితో రాప్పించుకోవాలంటే రప్పించుకోండి ఉత్తగా ఎగ్జామ్స్ కి ముందు మీరు రికార్డ్ రికార్డ్ అని దాని మీద పడకండి ఎవరి తోటైనా రాపించుకొని మీరు స్టడీస్ మీద ఇచ్చేయండి అని చెప్
ఉహుమ్ ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి
నెక్స్ట్ మంత్
నెక్స్ట్ మంత్ ఆ
ఉమ్
మరి ఎగ్జామ్స్ అయిపోనక వత్వా
ఎగ్జామ్స్ అయిపోయినాక రికార్డ్ తీసుకొని ఏం ఏం చేయాలి నేను
నేను బికా చెప్పు కజిన్ దగర్ఉనాయి ఎక్జామ్ కెల్నాంక రాస్కోని ఇచ్చేస్తా అన్ని చెప్పు
ఏమోద
వద్దు ఇంకేం లవులే మళ్ళీ
నువ్వు ఫాస్టుగా కంప్లీట్ చేయి కొంచం
ఉమ్
అ ఒక అతను రికార్డు తీసుకొని ఇప్పటి వరకు ఇయ్యాలేదు చూడు అట్లా చెయ్యకు
ఎందెంది
ఒక అత్తంది రికార్డ్ తీసుకొని ఇప్పట్ వరకు చేయాలలేదు చూడు అట్లా చే
అతన్ ది ఉందిగానీ అందులోనే
అదే నాది మాత్రం అట్లా జయ్యాకు
కానీ అతను కొంచెం ఏం పట్టించుకోకపోయేసరికి మనం రాలేదు అన్నట్టు అంటే అడగలేదు మళ్ళీగాన్నాను నేన్ చాలా ఈజీ గ ఇట్ల నీలెక్క కాల్ జేసి ఇది రాయి రాయి అని అంటారు కదా అట్లను కూడా జేయలేదు
మ్మ్ నాదయితే అట్లా జేయకు నాక్ రాస్ కోనేంత ఇది గూడా లేదు ఇప్పుడు
ఎంగాద్ రాస్కో పర్లేద్
నువ్వు ఆది రా అది తొందర్ రాస్ కంప్లీట్ జేస్తే ఎట్లా పోరు గొడుతుంది అన్నావు గదా ఇంక్ కోడిస్తా
ఉ ఉ
అది రాసి కంప్లీట్ జేస్తే ఎట్లా బోర్ గోడుతుంది అంటున్నావు గదా ఇంక
అమ్మో నషిల్లలమ్మో
ఆ సెకెందినీ ఫోర్స్ ఏం లేదు నువ్వు రాస్తా అంటే ఇస్త లేకపోతే లేదు. ఇదైతే పక్క రాషే
అంతే అంటవ పెద్ద ప్లానింగే నువ్వు ఒక రోజు కన్ఫామ్ గా ఒస్తా అంటే, ఆరోజు వీకాఫ్ దిసుకుంటాం అట్లా
ఆ నేను అయిపోయిన తర్వాత జెప్పవ్.
మ్మ్
నేదైయిపోయినా అయిపోయిందన్ చేప్తే నేనప్పుడు ఒస్తా
మ్మ్ మమ్మీ వంపిస్తదా ఒక్కటి ఒక్కదాన్ని
మిన్ను ఉంది చూస్తా లేకపోతే మిన్నుంది చూస్తా లేకవోతే ఇప్పుడు నా అవస్ అవసరం గావట్టి నేన్ ఏట్లయినా ఎయిడ్స్ అయినా రావాల్సి వస్తది. అంట్ అంటినయమో
ఏమో మరిగందుకే యెషుడు అవసరం లేదని రికార్డ్ ఉంది. మమ్మీ సబ్మిట్ జేయాలను సబ్మిట్ జెయండి ఎగ్జామ్స్ ఏట్లా రాల రాయనీయ్యర్ గద అని చెప్పిగుడా రావచ్చు.
అదే చేస్త్ ఇగా తొందరనే మనం మానేజ్ జేయ్యాలి ఎట్ల నన్న
మ్మ్ అక్కడికి ఇక్కడికి ఓచ్చినంక చేయొచ్చు గానీ
మ్మ్
మ్మ్ ఇంకా
ఇంకా చెప్పు
తిన్నావమరే
ఇంకెవరేన్నా ఉన్నారా ఆసేటోల్లో మీ స్టోర్ లో
మా స్టోర్ లో నేను ఒక్కదాన్నే దప్ప కాలిగున్నది ఎవ్వరు లేరు.
ఇంకెవరన్నా ఉంటే ఇంకో రికార్డురాపియ్యొచ్చు.
మ్మ్ హ్ మాఇంటి దగ్గర ఒక అక్క అడిగిందే
రాస్థానా
లేదు రాయిమని డబ్బుల్ ఇస్తా రాయిరా టూ హండ్రెడ్ ఇస్తా అన్కుంటాన్ద్ అబ్బ నేను ఇంట్లనే ఉంట నా కొంచెం టెస్ట్ తీసుకుంటాన నాకొ కొంచెం గావాలే అట్లానేే నేన్ రాతలేను లేకపోతే స్టోర్ కి పోతేగి ఇట్ల రాసేదాన్నక్క అని జేప్పు అవును అస్సలు ఓపికలేద్ ఆమెతో చెప్పినానని ఊ
అ
ఇప్పుడ్ రాసేదంట్ల ప్రతి లైన్ కి గ్యాప్ అత్త గ్యాప్ ఇయ్యన్నా మరి లేదా ఇట్లనే రాయన్న ఒక్కొక్క పేపర్ ఎట్లాన్నాది అట్లనే రాయన్న
నువ్ నార్మల్ గా రాస్తాయి అందులో ఉన్నది ఉన్నట్టు రాయాలి అని రూల్ ఏం లేదు బట్ అందులో ఉన్నాయి అన్ని రా వాలి
ఆహా నేను అట్లా అంటలేను ఇప్పుడు ఇందులో ఒక తర్వాత తర్వాత ఒకటి ఉన్నది కదా కంటిన్యూవా మళ్ళా కొంచెం గ్యాప్ ఇట్లా స్పేస్ ఒచ్చింది స్పేస్ ఒచ్చినంక మళ్ళా స్పేస్ కి మళ్ళా ఇచ్చిరు అదంత ఇష్టపెట్టెయ్ న్ ఆ పేపర్ ఎంత వరకు ఉన్నదో అంత వరకు రాయల్
తర్వాత వీడియో కాల్ చేసి చుపియ్
స్పేస్ లో ఉన్నాయి నిమో
నాకు అర్ధం అవ్వట్లేదు నువ్ వీడియో కాల్ చేస్ చూపియ్ ఊమ్
ఉమ్
ఇ ఫోన్ ఇట్లా పట్టుకోవా ఒద్దులే కూచో హలో
ఉమ్
తర్వాత వీడియో కాల్ చేసి చూపిస్తే నాకు అర్ధం అయితది ఎవరిది
ఇంక అందరు రాసారా మరీ మీ ఫ్రెండ్స్
రాస్తున్నారు
రాస్తున్నారా
ఊమ్
ఉమ్
ఊమ్
మమ్మీ ఏంచేస్తున్
ఏమ్ లేద్ కాలిగానే ఉంది
తిన్నరా